ఉమ్ అబ్బా ఏం చేస్తున్నావు
ఇప్పుడే
నేను లేచా తిన్నా తినేసి కూర్చొనున్న
హ
అమ్
సరే అండి ఎక్కడ
ఉమ్ ది మీకు లేదా
ఉంది రా.
మరి.
ఒకే ఒక్క కొంచం తక్కువ ఉన్నట్.
ఊ మీ రూమ్మేట్ ఎవర్ లేరు?
ఆ చర్చ్కెళ్ళారు, ఊర్కెళ్ళార్ రా, నేనొక్. క్క దాన్నే ఉన్నా, నువ్వు.
ది అంతే, ఒకరింటికెళ్ళారు ఇంకోరేమో వెకేట్ చేసేసార్.
ఆ
ఊ నేను ఒకదాన్నే ఉన్నా.
సరే
ఊ
మీ బాయ్ ఫ్రెండ్ ఆ కొత్త రూమ్కి షిఫ్ట్. టే ఈడ బా బాగుందిరా యైట్ టు పి హెచ్.
నీ బాయ్ ఫ్రెండా, నువ్వెప్పుడు చూసావ్.
వీడియో కాల్లుండంగ చూసాలే.
ఊహు
రెండు రూమ్స్, ఒక కిచెన్, ఒక ఆ దేవుడిది ఇల్లు.
ఆ అబ్బో ఆంతుందా.
ఆ కాదు, ఫస్ట్ ఉండే రూమ్ లో వన్ బిహెచ్క అనుకుంటా అది. ఇప్పుడు నార్మల్ ఒక రూమ్, ఒక వాష్రూమ్ అంతే బి హెచ్కి కూడా కాదు. దాంట్లో ఏమివ్వలేదు వాళ్ళు, ఒక బెడ్ తప్పితే.
ఆ
ఒక చిన్నగా ఒకక్క కబొడ్లు అయ్యి ఇచ్చారు. ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్లు పెద్. ద్దగా ఉంది రా.
అబ్బో అబ్బా అబ్బా.
రెండు రూమ్స్ కి ఉన్నాయి. డ్రే డ్రెస్సింగ్వి ఇంకా కబొడ్స్. ఆ ఎస్వి ఐటి దగ్గర అన్నాడు. ఆడు. బెస్ట్ అనుకున్నా తెలుసా. కిచెన్ కూడా పెద్దగానే ఉంది కొంచెం.
ఎంత ప్రైజు.
ఏమో తెలిదు ఏమో తెలీదు
హ ముందుది
ముందది కొంచం తక్కువే ఎందుకు తెలిదు ఎక్కువ తక్కువ ఇప్పుడు రెండు రూమ్స్ లో ఒక రూమ్ లో లో ఆ వందే ఇంకొకడు తేజస్సు ఇంకో రూమ్ లో వీడు ఉంటాడు
ముగ్గురేనా ముగ్గురేనా ఓ
వాళ్ళిద్దరు కలిపి ఆఫ్ పే చేస్తే వీడు ఆఫ్ పే చేసుకుంటాడు
ఆ అందుకే వాళ్ళిద్దరు కలుసుకొని ఉన్నారు వీళ్ళు ఇన్న వీడికికేం తక్కువాలే కదా
ఉమ్
ఉమ్మ్
ఆ
నువ్వు మాట్లాడం ఇప్పుడు కరెక్ట్గా వినిపింస్తుంది
అర్థం కాలే
ఇప్పుడు వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుంది అప్పుడే ఒక అవర్ వినిపించేంది వాయిస్
ఉహు ఇంకా చెప్పాలి ఏమనా టాస్కులు ఏమనాకు కాాలేజ్ లో టాస్క్లు మలే
ఇచ్చారు ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి నేర్చుకుందాం అనుకుంటే ఏమోరు ఇంట్రెస్ట్ లేదు నాకైతే చదవాలనిపిస్తుంది చదువుకోవడానికి పేషన్స్ లేదుడా లేవడానికి కష్టం లేదు ఎక్కువ
ఈ క్లైమేట్ అలా చేసేస్తుందిలే మనల్ని ఆ క్లైమేట్ అలా ఉంటుంది నిద్ర వచ్చేస్తుంది నాకైతే ఏమేమి చేయాల అనుకున్నాను ఏమి చేయట్లే అసలు ప్లేస్మెంట్ ట్రైనింగ్ మార్నింగ్ నైన్ ఇంకా మధ్యాహ్ం ఈవనింగ్ ఫోర్ వరకు అదే ఉండే మీద పనా ఎలా కాన్సన్ంట్రేషన్ చేయయాల్సి వస్తుందో నాకు అర్థమే అవ్వట్లేదు దానికి ఎళ్ళలకు దానికి ఎళ్ళ కుడా ఏమైన్నా చేసుకుందామంటే అదికయ్యేదో రిగ్రెట్ అయ్యో ఎల్లేేద అయ్యో ఎల్లేేద అని ఎలింటే ఏ మన బాగుండదేమో అని
హ్మ్
అయినా చాలా మంది వెళ్లట్లేదు కదా అదే నా కొంచెం కొంచెం అనిపిస్తుంది వెల్లట్లేదు వాని
చాలా మంది కు కేలో ఒక థౌసండ్ మెంబర్స్ కూడా రావట్లే క
హా
అంటే ఫస్ట్ ఆఫా వాళ్ళు ఉన్న చూడు వాళ్ళు వస్తుంటారు మన మన బీటా వన్ లో ఉండే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నారు అంతే ఇంకా గ అయితే అడ్రస్ంటారు హో హో హో
అదే గమ వాళ్ళ అసలే వచ్చిన్నారు అబ్బా అక్క వాళ్ళయితే ఎంత ఓరాక్షన్ నేను చెప్తూనే ఉన్నా నాకు ఏదో ఫోమో వస్తుంది బ్ర ఫోమో వస్తుంది ఏమో న హీరా నా క్లాస్ లో పడుతు ఇది నా క్లాస పడుతుంది అని నేను అసల్ కేరే జేలే వాడు చెప్పే నాకు ఒక్క మొక్కగా ఒక్క ముక్క కూడా నేను క్లియర్ చేయలే నేను
హ
తర్వాత మొన్న రీల్ చేయడానికి వెళ్ళాము కాలేజ్ కి అప్పుడు కూడా చెప్తున్నాడు నేనన్నా ఆ నీకు ఆమె గురించి ఆలోచించడం తప్ప ఇంకా వేరే పని లేదా మూసుకుని ఉండు అది ఇది అని చెప్పా
అబ్బో
చెప్తే అప్పుడు ఇంకా సైలెంట్ ఉన్నాడు
ఉ
చూస్తే నేను వాడు ఒకే రూమ్ లో పడ్డాం అయ్యో అనుకున్నా
అవునని కావాలని పడినటు ఉంది కదా
ఆ ఆమె కామారా ఆమెకు ఏమి వాడు చెప్పాడు అక్కడికి నాకు ఆమె కేమి రాదు ఆమె ఎక్కువ కాపీ చేసుకుంట ఆమె ఏమి కాపీ చేసుకుంటుందంట ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ లో ఒక రోజు చూసాడంట ల్యాబ్ ఎగ్జామ్స్ లో మన ల్యాబ్ తర్వాత వాళ్ళ ల్యాబ్ ఉండిందంట మిడికే ఏమో ఉంటే పొయేసి కాఫీ చేసుకోవడం కూర్చుందంట
చేస్తారు
అందరు అదే చేసిన ఆమెకి మార్క్స్ చూస్తున్నాం కా ఏం మార్కులు ఏం లేదు
అయినా ఆమె ఎక్కువ తక్కువరా ఈ మీకి ఈ వీడికి ఈ అస్సలు అద్దే వద్దు ఆమె ఆమె ఉండే దానికి ఎంత కైండ్నెస్ ఉన్నది తెలుస ఆమె మొహం లో కైండ్నెస్ ఉండదు అస్సలు ఉండదు
అసేయ్ ఆమె తయారయ్యేది బట్టలు వేసుకునే దాన్ని చూస్తే అబ్బా ఎ ఎన్ ఎదుగొవ పద్ధతి ఈమె అనిపిస్తుంది హార్ట్ ముఖము మొక్కం చూస్తే చాలదామే నాకు నచ్చనే నచ్చదామే ముందు నుంచి అది ఏమో ఎక్కువ జడ్జింగ్ ఫే ఆమెది జడ్జ్ చేస్తుంది మనుషుల్ని హమ్మ మెంటల్ వాడు మెంటలో మెంటల్ వీడిది మెంటల్ ఏమో మరి ఏం చెప్ తున్నాడు ఆ మరి ఏం చెప్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో అంద అందగత్తెలు ఉన్నారు అందరు బా నేను అనుకు నేను అది నమ్ముతా ఎందుకంటే వీళ్ళే ఇట్లు ఉన్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముస్లిమ్స్ అంటే ఇంట్లో ఉంటరులే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ తెల్లగా ఎక్కువ బాగుంటారు ముస్లిమ్స్ ఎప్పుడు బానే ఉంటారు బాగుంటారు ఫేస్ కట్స్ తెల్ల ఉంటారు ఆ అందుకే నేను అట్లనే ఉంటారులే అది నమ్ముతా ఈ అంత బాగుండే వాళ్ళని పెట్టుకొని వీడెందుకు ఆమె వెనకల పడ్డాడు నాకు అస్సలు అర్థం కావట్లే అసలు వాడికి వాడి వాల్యూనే అర్థం కా వట్లే వాడే మనిషం ఏమో నాకు అర్థం కాదు
ఉందని కదా వాళ్ళ ఇంట్లో అస్సలు న ఆ పట్టించుకోరు కూడా ఏమంది
నీకే అట్లా నువ్వు అంత ఇదిగా ఉంటావు అంత తెల్లగా ఉంటావు అంత బాగుంటావు నీ అందుకే అట్లా చెప్పారంటే హ అయినా సరేరా నీకేటా చెప్పారు అంటే ఇంకా నేను నాన్నో హీరో చూస్తే నేను అప్పుడు అదే చెప్పా నువ్వు మా ఇద్దరి ఫోటోలు చూపిచి చూపించావుగా మీ మమ్మీ కి అందుకే అలా చెప్పారు కదా నువ్వు హీరో ఫోటో చూపియాల్సింది ఏమనే టూలో అన్నా ఏ మా మమ్మీ జోక్ గా చొప్పింది జోగా చొప్పింది అంట చెప్తూనే ఉన్నాడు ఆ రోజు ఇంకా ఎన్ని సార్లు చెప్పడురిగిస్ ఇంతగా వరకు చెప్తూనే ఉన్నాడు అది అది వాళ్ళ మమ్మీ జోక్ గా చెప్పిందని ఆ జోక చెప్తే మేం సీరియస్ తీసు అని చెప్పా మీ
పేరెంట్స్ చెప్పారు ఇంకా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా బాగుండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమంటారు కానీ వీళ్ళు బాలేదు అందు ఫ్రెండ్షిప్ చేయద్దు అన్నది పేరంట్స్
అవును అది నిజమే ముఖం చూసి ఫ్రెండ్షిప్ చేయడం ఏందమ్మా తల్లి ముఖం చూసి లవ్ చేస్తే ఓకే బాబు లవ్ చేసారు ముఖం చూసి ముఖం చూసి ఫ్రెండ్షిప్ ఏం చేస్తారు వాళ్ళ మమ్మీ ఏందో
ఉ
ఇంకా మీ బాయ్ ఫ్రెండ్ దుగ్గడ పోయిందిగా ఎలా సాల్వ్ చేసుకున్నావు మాట్లాడు కున్నారా
మాట్లాడం కానీ నను న ఇట్టు ఏమో మళ్ళీ ఏమో గొడవ అయ్యిందో లేదో తెలీదు మాట్లాడుతారు ఊరు ఊరిక ఏం లేదు అక్కడ పెద్ద రీజన్ ఏ ఉంది ఇష్టం లేదంటే మాట్లాడుకుండ ఇంకా డుూఊరు ఊర్కి కాల్ కట్ చేయడం గేము నేన ఎంత కష్టపడి అది జీమెయిల్ రికవరీ చేసి పాస్వర్డ్ ఇచ్చా వాడికి అది కూడా వాడు పట్టించుకోకుండా ఒక గేమ్ ఆడేసి ఒక క్కట్టే గేమే నాకు ఇష్టం లేదు సెట్టింగ్స్ సెం అది ఇది సెట్టింగ్స్ సెండ్ చేయడం ఎక్కువ కష్టం నేను చెప్తున్నా నేను చెప్తే నీకు ఈజీ అయితుంది ఒక్క ఫోటో బ్యాక్ వెళ్ళి మళ్ళీ నువ్వు గేమ్ క వెళ్ళేది ఎక్కు లాగ అవుతుంది అది నేము చెప్తున్నాను నంటి చెప్తా అలాగే చేసుకోని నాకు ఇష్టం లేదులే అనే సడి
అ
మఊర్క కేజీ మేలిచ్చ అనుకుం
ఏందో వాడు అర్థమే కాదు నాకు ఆ
రాజేష్ అడగతే పక్క ఇచ్చే ఇస్తాడువాడు
ఏడి
ఆ ఫ్రీ ఫైర్ అకౌంట్ షోభూను ఇవ్వచ్చేమో కానీ వాడు ఆడితే ఇవ్వడు వాడు వీడ ఎందుకు వీడెక్కువ ఆడాడు రాజేష్ వీడికి ర్యాంకింగ్ చేసి కావాలంటే చేస్తాడు ఆల్రెడీ ఇచ్చాడు వాడు లాగిన్ చేసుకుంటే వస్తుంది అది వీడు వాళ్ళు ఇవ్వట్లేదు అది ఇది అన్నాడు నేను అడగదాం అనుకున్నా వద్దులే ఇంకా వాడు వాడు చెప్తే ఇంకా ఘోరం ఘోరంగా గొడవలుైతాయని నా అదే ఇచ్చాయి ఇంకా
ఆ ఏందో ఒ మొన్నంత బానే ఉన్నాడే కలుసుకున్నప్పుడు
వాడిది కొంచెం ఆ ఒక రెండు అకౌంట్లు ఏమో బాగున్నాయి ఇంకొక అకౌంట్ ఏమో బాగాలే
ఆ
అందు ఇప్పుడు నీ కొత్త కొం అంత క్రియేట్ చేసుకోవచ్చు అంత కావాలి అంత ఆడాలి
ఉ ఆడాలనుకుంటే క్రియేట్ చేసుకునే వాళ్ళే నిజం నజ లూడో ఆడదాం రా ఆడదాం రా అంటూంట నేనే రాను నేనే ఆడను ఏమనా ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు ఆడతామ్మా వాడు ఆడేది ఊరికే ఆడాడు కండిషన్ లో నువ్వు గెలిస్తే నాతో గొడవ చేసుకోకూడదు నా పైన అార్చకూడదు నాతో ప్రియమగా మాట్లాడాలి ఆ అ పో అడుచద పనులు బాగుంటే నేను బాగా మాట్లాడతాను తిట్టుకోని అడుసుకోని అంటే నేను అడుస్తా
బాయ్
ఉ బాయ్ ఆ